ఏసుండ్రు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు హలో
తిన్నరా
ఆ తిన్నం మీదయింద డిన్నర్ హలో
హలో హలో ఇన్
మీ డిన్నర్ అయిందా?
ఆ ఆయి
ఆ వినిపిస్తుంది. ఉహు ఏం చేస్తున్నారు మరి?
ఏం లేదు తిని అలా వాకింగ్ చేస్తున్నా.
అవున
ఉ
మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది?
మా ఫ్రెండ్ ఇప్పుడే కాల్ ఇన్ చేసింది. అలా ఒరిగింది.
అవునా
ఉమ్
ఆహ
మా ఇంగ ని ఎగ్గర మీరు ఏ కాలేజ్?
వాగ్దేవి మీరు?
నేను ఎక్కడ ఉన్ కాలేజ్
ఆ ఆ ఏంటి?
హలో
హలో
చ్చుందా
ఆ అనిపిస్తుంది.
మీ దగ్గర ఏమైనా గాలి, దుమ్మ లాంటివి ఏమన్నా వస్తున్నాయా?
ఆహా లేదు మీకుస్తానయా?
ఆ మా దగ్గర ఉన్నది.
అవునా మాకు అట్లాంటివి ఏం లేవు? ఏం కార వీది
మాది పొటాటో మీది?
అవునా మ దోసకాయ్
మ్హ తిన్నారా మరి మీకు ఇష్టమేనా దోసకాయ్?
ఆ చాలా ఫేవరెట్ తిన్నా. దోస్కాయ నాకు చాలా ఫేవరెట్ తిన్నానండి ఆల్రెడీ తిన్నా.
ఉహ ఎలా మీకు ఫేవరెట్ అయింది?
తెలిదు ఎందుకో చిన్నప్పటి నుంచి మా మమ్మీ పెట్టేసరికి ఫేవరెట్ అయిపోయింది అంతేమ
ఆహ
మీ ఫేవరెట్ కర్రీ ఏంటి?
చికెన్
అవునా
దువేంత
నాకు చికెన్ అస్సలు నాకు నచ్చద
ఎందుకు? కొన్నాయినా తిను ఏంకాదు. ఆ ఎందుకో మీకి నచ్చదు
ఎందుకో అసలు అస్సలు నచ్చదు చికెన్ ూస్తేనే
హుహ్
వెజ్ లో ఏమి ఇష్టం ఉండవా మీకు
మక్ చాలిష్టం ఫ్రై గ్రేవి యాక్చువల్ గా నాకొకటి ఉండే
ఫ్రై గే గ్రేవీ కాదండి నేనుకా ఏం కర్రీ ఫేవరెట్ అన్నా మీకు ఎట్లా చేేసి ఇష్టం
అదే ఇంకా అదే అంటే అదే ఫేవరెట్
అదే అండి ఫ్రై గ్రేవీ కాకుండా మీకు కేక్ కర్రీస్ ఇష్టం ఉండేవి వాట్టి సూప్ వేసుకోనింటారా మీరు
హలో
హలో
వినిపిస్తుందా
ఆహ్ వినిపిస్తుంది ఫస్ట్ సిగ్నల్ ఉన్న దగ్గరికి వెళ్ళారా కొంచెం బయట గాలికి తిరుగుతున్నట్టున్నారు అందుకే సిగ్నల్ రాట్లేదు
లేదు నేను లోపలే ఉన్నా సిగ్నల్ ఉన్నది
అవునా
ఉమ్
కొంచెం సిగ్నల్ ఎక్కడ ఉంటుందో అక్కడ నిల్చోండి
అక్కడే ఉన్నాను
ఆహా సమ్మరాల్డేస్ ఎంజాయ్ చేస్తారా మరి
లేదండి ఇంట్లోనే ఇంట్లోనే కూసున్నాం ఇంట్లోనే
ఇంట్లో కోసం ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయవచ్చు
మా ఫ్యామిలీ కి చాలా పనులు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ దగ్గరికి వెళ్తారు ఒక్కదాన్నే అయిపోతు దాయి్ ఇంట్లో
అవునా
అందుకే ఎంజాయ్ లేద్ ఎం లేద్
ఉమ్
మీరు చేసారా
లేదండి నా ఫ్యామిలీతో నేను చాలా రిలేటివ్స్ ఇంటికెళ్ళి ఉండడమే జరిగిపోయింది సమ్మర్ అయిపోయింది మొత్తం ఫంక్షన్స్ తిరిగి కజిన్స్ ఇ ఎళ్ళి ఇగ ఇంటికాడ కొన్ని ఫంక్షన్స్ ఇంగ మమ్మీ వాళ్ళు దేవుళ్ళని చేసిళ్ళు కొన్ని అవీటికే టైమ్ అంతా అయిపోయింది వన్ మంత్ అయిపోయింది
అయ్యో
అసలు రెస్ట్ తీసుకునే టైమే లేదు యాక్చువల్లీ చెప్పాలంటే
హు
ఇక్కడికి వచ్చినాంక ఎష్ట్ తీసుకుందామంటే ఇక్కడ అసలు వేరే లేవాలగ్జరి ఉందాసలు
ఉమ్ లగ్జరి ఆహ్
చానా లగ్జరి అసలు నైట్ నిద్ర పట్టనంత అబ్జర్వ్ చేసుకుంటే
అంత గొరంగా ఉంటారు కదా
అవునండి హాస్టల్ అసలు ఎంత చెండాలగా ఉంటది అసలు
అవును
మీ వాయిస్ స్టక్ అవుతుంది అవునా ఆ హలో
సమ్మర్ లో
ఇంకా అదే కొన్ని నేర్చుకున్నాం
ట్రిప్స్కి వెళ్ళలేదా మరి సమ్మర్ హాలిడేస్
ఆ హా ఏటు వెళ్ళలేదు
హుహమ్
వెళ్లాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు
ఓహో
మీర వెళ్లారా
ఆహా లేదండి చెప్పినా కదా దానికే టైం అయిపో ఏడి
ఉహు
ఉ ఇంకా మరి
చెప్పాలి క్లాసెస్ జరుగుతున్నాయి డైలీ
ఆ జరుగుతున్నాయి ఇంకా రెగ్యులర్గా ఏం లేదు ఎస్ట్ అట్లా జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి
అవునా
ఉ మీకు రెగ్యులర్గా జరుగుతున్నాయా క్లాసెస్
ఉ జరుగుతున్నాయి్ మొన్నటి దాకా ఎగ్జామ్ జరిగినాయి మిడ్
ఉ మాకు కూడా వచ్చుంటా అవునా మాది కూడా థర్డ్ ఇయర్ కూడా సయిపోతుంది
ఉ
మాకు కూడాూడ మిడ్స్ ఉన్నాయిప్పుడు ట్యూస్డే నుంచి చదువుకోవాలి ఇంకా
చదువుకోండి
ఉ
స్టార్ట్ చేసారా మరి చదువుకోవడం
ఆహా లేదండి ఇంకా స్టార్ట్ చేయలేదు
ఉహు స్టార్ట్ చేయండి మరి నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకుొనేటి ఇ అలవాట్లున్నాయి మీకు
సేమ్ కి అలవాట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇయర్ అయితే ఇప్పుడే చేసుకోవాలనే అలవాటు వచ్చింది
ఆహా ఇప్పుడే వచ్చిందా
ఆ ఈ ఇయరే అనుకుంటున్నాం ఈ సేమే అనుకుంటున్నాం మరి నోడ్
మరి స్టార్ట్ చేసారా సెమ్ కూడా దగ్గరకు వచ్చిందేమో
ఆ చేస్తాం చేస్తాం సేమ్ దగ్గర కంటే రాలేదు ఇంకా వన్ మంత్ ఉంది
ఉ మీకు ఎలా పడతారు ప్యాటర్న్ అంటే సేమ్ అలా ఏది
ఆ
ఎలా పెడతారు అంటే సమ్ వేరే బ్రాంచ్ అంటే మీ బ్రాంచేనా
ను వేరే బ్రాంచ్ లో వాడితే
ఉహు ఆ సెల్ఫ్ సెంటర్
ఆ మాది సెల్ఫ్ కాదండి
కరెక్షన్ కూడా
వావ్ నయిస్
మా వాళ్ళే చేస్తారు
ఓకే ఓకే మీకు చాలా బాగా
డెవలప్మెంట్ అంతే జోక్ చేస్తున్నా
హుమర్ సన్స్ బాగుంది మీ
కిందటి వారమే కలుద్దాం కలిసినాక కూడా మాట్లాడుకుందాం
ఓకే అండి తప్పని సరిగా ఖచ్చితంగా కలుగుద్దాం
ఓకే
ఆ
సరే అండి పక్క కలుద్దాం డెఫినెట్లీ
ఆ పక్క కలుస్తాం అవునా ఫ్రెంచ్ బిసియ
ఆ చాలదిసి
ఉ
కా అదే ఆ వర్క్ కొంచెం ఇచ్చారు చేస్తుంది
ఓహో
ఆ కాలేజ్ వర్క్ ఏదైనా చేస్తుంది చేస్తది
ఉ
హు సరేనండి
ఆ సరే సరే బాయ్
బాయ్